ఆ చెప్పు ఏంది ఆ
ఏంది మాకు టైం వస్తే వాళ్ళకి తెలుస్తుంది అప్పుడే చూద్దాం అని గమ్మునా ఉండా నేను ఇంకేమన్నా అంటే నువ్వు ప్రిపేర్ అయిపోతావు సుధాన్ నువ్వు జాబ్ వచ్చేస్తాది సుధన్ నీకు మమ్మల్ని ఇట్ల అంటే జాబ్ వచ్ దేకో గదా కాద్ ఆ
అనాల నాకేమన్నా నా మావా ఏం కంపెనీ వాడు అనేసి
జాబ్ వచ్చినాక మమ్మల్ని ఇట్లా ఇలా టాచ్చర్ చేయడానికి రెడీగా ఉంటావా సుధన్ ఇప్పుడు సైలెంట్గా ఉంటావ్ అంటే అప్పుడు మమ్మల్ని ఆడుకోలేకనా సుధన్ నువ్వు జాబ్ వచ్చినాక ఇట్లా కార్లోనుండి దిగి మమ్మల్ని ఇట్ల ఏడుపు కుతారంటే ఒక టాపిక్ ఏదైనా వచ్చిందంటే నన్ను అసలు అందుకే బండు మీద ఎక్కకూడదు అని ఫిక్స్ అయిపోయినా ఈ రోజు ఇంగ వాన్ దగ్గరకి పోకూడదు వా బండు ఎక్కకూడదు అసలు అవసరం లేదు, నాకు అన్నట్టు ఫిక్స్ అయిపోయినా నేను ఇంగ.
ఆ
హు తు ఒక నే చెప్తున్నా ఒక లిమిట్ భరత్, ఒక లిమిట్ భరత్, ఒకటి ఒకటి లిమిట్, ఉంటది ఇవబో చెప్తున్నా. అయినా కూడ దాన్ని దాటుకుని మళ్ళ వస్తాన్నరు అంటే మనకు స్టేజ్ విన మనం గట్టిగా అరుస్తాం. వాడికే పోయేది పరువు వీడితో అనిపించుకుంటాన్నాడు అని చెప్పి వానికే పోతది పరువు.
నీ
హు ఇంతకుముందు అట్లా చేస్తుంటనే దూరం పోతే ప్రశాంతంగా అయిపాయాలే అనిపించింది. హు అదే ట్టుట్ జాబ్ వచ్చిది జాబ్ వచ్చేస్తే ఇంగ వెళ్ళిపోచ్చు నేను
ఈ రెండు నెల్లు అయిపోతే ఇంగ ఎవరు అడగర్లే సతాయించర్లే
నువ్వుఒచ్చినావ్ ఒడికి చెప్పకుండా సైలెట్ గా లోప లోపుల మాట్లాడుకుని, లోప లోపల చేసుకొని లోప లోపల వెళ్లిపోతా నేను. ఎవడికేం చెప్పకున్న జాబ్ వచ్చనే ఎవ్వడికేం చెప్పను డైరెక్ట్ మేం, సర్టిఫికేట్లు అన్ని తీసుకున్నాక టాటా బాయ్ బాయ్ అంటా.
ఆ
అట్టు లోపల, లోపల ఫిక్స్ అయిపోతా నేను ఎవరికి చెప్పుకోను అట్లా వచ్చినా ఒకవేళ.
ఆ
హు ఏం చేస్తున్నాడు వంశీ
పడుకున్నాడు ఆడు
ఇప్పుడే
ఆ
నేనప్పుడు ఎండింగ్ లో పడుకుందాం అనుకున్నా సినిమా లాస్ట్ లో నే ఇంక రోంచెపు వేరే వాళ్ళ దాంట్లో చూసుకుంటుంటి ఇంక అయిపోయిన తర్వాత లేసొచ్చేస్తి పో
నేను డైరెక్ట్ చేద్దామనుకున్న చేద్దాం మల్ల నువ్వు వేరే కాల్లో ఉంటావేమో మళ్ళీ సున్నె పడతాడేమో అని చెప్పి
చేయాల్సింది చేసింటే ఖచ్చితంగా లేకు అంటే ఈ టైమ్ లో ఒకోసారి నేను వేరే కాల్లో మాట్లాడాల్సి నార్మల్ గా
ఆ
మ్మ్
అదే అనుకున్న కాల్ మాట్లాడుతా ఉంటాడేమో ఒకసారి మెసేజ్ చేద్దామనేసి ఇంకొక ఉంది కదా ఈపొద్దు అయిపగొడదాం
మ్మ్ నావింగ దీంట్లో నాలుగు ఉండయి మొత్తం నాల్గు నీకే
ఆల్రెడీ ఎన్నోది రెండు చేసినావ్ రా ఇది మూడోది కదా ఓకే ఇప్పుడు దీనికి కదా ఈ నంబర్కి కదా అవలేం
ఆ ఈ నంబర్ నాలుగు చేసుకోవచ్చు
ఆ
అంటే ఇప్పుడు ఎవరు పోవు తెలుస కాల్సన్నీ నీకు మంజులాకి ఆశ కు రోషినికి వంశి కి
మ్మ్ నాకు దెండుగ చేసినవ్ సామ నాకు దేవిక రెండు చేసి రెండా దేవిక రెండు చేసింది సుప్రజ ఒకటి చేసింది మంజులా రెండు ఏమో చేసింది అమ్మో లహరి అయితే లెక్కలేనని చేసింది అందరూ చేసి తీసుకొచ్చి చేసింది నాకైతే లహరి వీడు వీడు నాలుగు చేసినాడు
మ్మ్
ఆ బాగానే చేసినారు రోషని చేసింది నాలుగు బాగా అందరు చేసినారులే అందరితో మాట్లాడి మాట్లాడి విసుగొచ్చింది ఆ డబ్బు అన్న వస్తదొ, రాదో తెలీదు నాకైతే
నాకు చేసింది ఎవరు మంజులా గారు మూడు కాల్సు చేసింది నాకు చెయలేదునుకో టాస్క్ లు చేయలేదు నాకు మంజుల నువ్వు నాకు చేసినట్లున్నావా
చేసినా నీకి అంటే నేను చేసింది జస్ట్ రింగ్ ఇచ్చి కట్ చేసినా నాలుగు నాలుగు ఇచ్చినా నీకి నాలుగు చేసినా నీకు, మీ మంజలా దానికి ఆషాదానికి రోషినీకి, వంశీకి మీ ఐదు మందికి నంబర్లు చేసినా కట్ చేసినాయి కానీ డబ్బులు వచ్చింది వారు మీకు కూడా వస్తుందని అనుకుంటున్న
అంటే వాడు ఎట్లా అయిపోత ఎట్లా చేస్తున్నాడుంటే సెకండ్ సిమ్ ఫస్ట్ వచ్చి ఫస్ట్ వాళ్ళకి వదిలేసిండు ఎట్లోగొట్లా
ఆ వాడే నేను అదే అనింది వీళ్ళ బాగుంది ఫస్టులో అన్ని బా క్స్ కిందికి వెళ్ళిపోతాయింటరా అంటే చేసినా చేయకపోయినా మేము ఇంకా అదే ఎన్ని నిమిషాలు అయిపోయినా డబ్బులయితే ఇస్తాడంట అది బగ్స్ కిందికి వెళ్ళిపోతాయని అన్నాడు
ఇప్పుడు చూడు వచ్చే వాళ్లందరికి ఎట్లయిపోయిందంటే ఇప్పుడు మూడు రోజులు గ్యాప్ తీసుకుంటె మొత్తానికి అనలైజ్ చేయనికి అన్ని మూడు రోజులు మెయింటెనెన్స్ చార్జ్ అంటే మెయింటెనెన్స్ అంటే అనలైస్ చేస్తాడన్నమాట అన్ని అనలైస్ చేసి కాల్స్ అన్ని ఎవరికెంత డబ్బులు ఇవ్వాలో చూకుకొని ఇస్తాడేమో
మేబి అయిండొచ్చు ఇంకా పడిన వాళ్ళకి మనీ అయితే పక్క వచ్చేసినట్టు నాకు క్రాసింగ్ లో పడింది సిక్స్ ఫిఫ్టీ సిక్స్
ఆ
వంశీకి లెవెన్ హండ్రెడో ఎంతో సంథింగ్ ఏమో పడింది రోషినీకి వెయ్యి రూపాయల పైన పడింది లహరికి వెయ్యి రూపాయల పైన పడింది
ఆ
ఆషాకేమో వెయ్యి రూపాయలు పడిందంట
ఓహో నాకింకా ఏం పల్లే నా కాల్స్ అయిపోలే ఇంగ ఎట్లా పడతాది
ముందే చేసింటన్న బాగుండు మీరంతా అంటే ముందన్న చేసిన రోజే ఒక నెక్స్ట్ డేకే కాల్స్ అయిపోగొట్టింటేనన్న బాగుండు
మ్మ్
మ్మ్
నాకు నువ్వు చేసినప్పుడు కాల్ వచ్చిండే తెలుసా
ఆ
నువ్వు అప్పుడు రింగ ఇచ్చినప్పుడు నాకు అంటే మెసేజు వస్ పైన వస్తదనమాట సమ్మర్ ఈస్ కాలింగ్ అని పడుతది పైన నాకు కార్యాప్ నుంచి కానీ నేను ఏం దబ్బ అనుకొని మళ్ళీ కార్య ఆప్ లోకి పోతాన్న అనమాట కార్య యాప్ లోకి పోతే ఏం కనపడవు పైన నోటిఫికేషన్ నొక్క కార్య ఆప్ పోతా ఆడేం కనపడదు ఇంకా ఓకే ఓకే ఏమి లేదులే అనుకుని వదిలేస్తాను నేను
ఆ
మళ్ళా ఆడ రిఫ్రెష్ చేస్తా తెలుసా కొంపదీసి ఏమైనా వచ్చిందేమో కాలింగ్ అప్డేట్ నాకు అని చెప్పేసి రిఫ్రెష్ చేస్తాను
ఆ
సరే మ్మ్ స ఎంత వరకు వచ్చిందిది కోర్స్
నాద ఇప్పుడు రెగ్యులేటర్ ఆ ఫేస్ చెప్తున్నాడు రేపు అయిపోతుంది
మీకేం రా మొత్తానికి ముందు ముందుకు పోతున్నావ్
ఏ నేనేం చదవట్లేదుా క్లిక రీసెర్చ్ ఒకటి మాార్క్ టెస్ట్ ఉన్నప్పుడయితే కొన్ని టాపిక్స్ చదివివ అంతే తప్ప ఇంక ఏం చదవాల మళ్ళీ చదవాల మన మళ్ళీ వాడు మాకు ఇంటర్వ్యూ పెడతాడు నెక్స్ట్ టైం బాగా చెప్పండి ఏం చదవవులే మళ్ళీ పండడుగ వచ్చిందా ఇంటికి పోయినా మళ్ళీ ఏం
అయినా నీకు అట్లీస్ట్ ఒక నాలుెడ్జ్ అనేది ఏడ్చంటుది రోజు ఇంటును కాబట్టి
పరే ఏమినారా మల ఏదో ఒకటి అడ్ అంటే కంటిన్యూస్ ఉంటే కూర్చోవచ్చు సుదా గ్యాప్ ఇచ్చినామ అనుకో ఇంట్రెస్ట్ రాదు
అవు
ఆ గ్యాప్ కంటిన్యూస్ గా కూచోబుద్ధికి రావట్ ఏదో ఒక టడస్సనేే ఉంది
హ
హాలడేస్ అంట మళ్ళీ ఉగాదికి పోయిననా ఆడసలు ఆనే చేయలే ఊరికే ఏదో వేరే వాళ నేను నోట్స్ ఇించుకున్నా కాగానీ అటెండడ్ కాల
హ
ఈనాట్ల ఏ అంటే ఏదో సర్టిఫికేట్ వస్తలే అనే ఉద్దేశంతో కావాలంట నోట్స్ రాసి పెట్టుకుంటే అప్పుటికైనా ప్రిపేర్ అవ్వచ్చులే అనే ఉద్దేశంతో వెళ్తాను అంతే అంటే వేస్ట్ చేయకుండా
హ
హ చూస్తే నాకు కోఆర్డినేటర్ కన్నా వస్తే బాగుండు అనేసి ఆలోచిస్తన్నా ఏమ్మలు వాడు లాక్డౌన్ అంటున్నాడు ఆ
సట్లే కమికల్కోడిన అప్పుడ తీసుకుంటావా
అదే పెట్టినా కదా వాట్సాప్ లో కర్నూలు లోనా కర్నూలు లో క్ీనికల్ రీసార్చ్ ఉందా
ఉంది ఉంది ఇప్పుడే ఉంది పరిశుం క్యాండిడేట్స్ అప్లై అయ్యొచ్చు లేదు మ ఇమెయిల్ పెట్టాల ఇమెయిల్ పెట్టాల నా కొద్ది న క్లినికల్ వించి పోను
మరి పివీ క బతవా ఏం క్లినికల్ రీసర్చ్ వద్దు
నాకు వద్ద వద్దంతే అందా ఓకే ఓకే ఫీమేల్ కడిడేట్స్ పేరు పరాడాడ అమ్మాయిలకి ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు మచ్చిన దాంట్లో పెరపరించి అమ్మ నాకు వద్దంటే వదుంతే
ఏదో ఒకటి రీజన్ ఉంటది కదా
నాకు హాస్పిటల్ సిట్ ఎద లేదు
అట్లాంటావా సహలే
హాస్పిటల్ ఫీల్డ్ మళ్ళ అంత ఎట్లా ఉంటుందంటే హాస్పిటల్ల్లో వెళ్ళడం పేషెంట్స్ ని అంటే పేషెంట్స్ వైటల్ సేక్ చేయాలా ఇంజెక్షన్ డగ్ ఇచ్చిన తర్వాత మానిటరింగ్ ఎంత ఉంటుంది సైట్ ఫిజిట్స్ ఉంటాయి నాకు అన్ని నచ్చు ఎందుకో నాకు నచ్చ హాస్పిటల్ వదు అనుకుంటున్నాను నేను ప్రశంత్ ఖొతంగా ఆ కంప్యూటర్ ముందు కూర్చొని నేను ఒక నేనుగా సాఫ్ట్వేర్ ఎం అనుకోవి అందరరు చూస్తే
హ
అట్ అనుకుంటున్నాం ఇంకోటి ఏంటంటే కంప్లీట్ ఐట్ సైడ్ వెళ్ళ ట్టే ఛాన్సెస్ చూసుకుంటున్నా
ఆ
ఆ థాట్స్ పెడుతున్న చూస్తన్న ఒకవేళ అదొస్తే అదేదానికి మంజుల అయితే డైరెక్ట్ ఎంక్యూ ప్రిపేర్ ర్అవుతుందట
దేనికి.
ఆ టి సి ఎస్ లో ఇంకోటి ఎగ్జామ్ ఒకటి ఉంటది.
ఆ అవున్లే అప్పుడు చెప్తావుండింది. కానీ టాటాలో తీసుకోర్రా.
టి సి ఎస్ లోనా
టీస్ అది రె టి సి ఎస్ అంటేనే టాటరా మెంటలోడా.
రెండు వేర్వేరు గాదా.
టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అని. స్టాటా కన్సల్టెన్సి టాటా కార్పొరేషన్ ఆ పి టి సి ఎస్ లో ఉన్నాయి మా అక్క వేరే వాళ్ళనడు అయితే ఏమన్నారంటే అంటే టీసిఎస్ అసలు డైరెక్ట్ హైరింగ్ చేసుకోదంటా.
ఉ
థర్డ్ పార్టి కిందా వర్క్ చేయించుకుంటరంతే ఇప్పుడు న నాది ఫార్మసూటికల్ కంపెనీ అనుకో
హ్మ్
హైరింగ్ చేసుకుంటా బల్క్ ఆ బల్క్ గా తీసు కొని హైరింగ్ చేసుకుంట నా నా పనుల కోసం నేన్ చేయించుకుంట టీసిఎస్ ఏం స్తదంటే ఇదంత పెంట బెట్టుకోకుండా. నువ్ టీసిఎస్ అనుకో నీ నీది ఫార్మసూటికల్ కం పెనీ ఉంటది కానీ నువ్వు ఏం చేస్తావు డైరెక్ట్ హైరింగ్ చేసుకోకుండా నా దగ్గరికొచ్చీ నీ మ నా మనుషుల్ని నీకిస్తా అన్మాట నా మనుషులు నీకిచ్చి పంపి చ్చి ఆ ఆయన కింద పొయి పని మాట్లాడండి అనేసి నేను మాట్ల అంటా అన్మాట.
హ్మ్
అట్ల అట్ల చేస్తదంట టీసిఎస్.
ఎన్ క్యు టి ఎగ్జామ్ అనేది వేరనమాట మొత్తానికే
ఏదేది
ఎన్ క్యూ టి ఎన్ క్యూ టి టాలెంటెస్ట్ లాగనుకో దాంట్లో మంచిగొచ్చిందనుకో వాడు మంచి పొజిషన్ మనము దేనికి అప్లై చేసుకుంటే దానికి ఛాన్స్ ఎక్కువుంటాయి మనకు అచ్చే దానికి ఈజీగా.
నువ్వు రాస్తనవా.
లేదు అది ఎగ్జాము అప్లై చేసుకోవాల మళ్లి టైం ఉంటది ఈ టైమ్లో రాయాలి ఎగ్జామ్ ఉంటది అంటె పోవాల అది ఎగ్జామ్ రాయనికి.
యన్ యన్ కి క్యూ పి ఏందందన్నవ్. ఎన్ క్యూ టి ఆహా.
అవునులే
హ్మ్ బన్కి ఎంత సాలరీ ఒస్తద్దన్నా ఒస్తే.
మ్మ్ ఉహు
ఆ లేద్ బ్రో
ఆ
చూడాలి మళ్ళీ.
ఆ
ఓ షట్ పది నిమిషాలయింది నేను మళ్ళీ చేస్తానుండు. హలో